హలో నమస్తే బాగున్నర అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నార
ఆ బాగున్నామండి మీర అంతా క్షేమమేనా అండి
ఊ అంత క్షేమమే అండి భో చేసారా అండి
ఆ అయిందండి మీది
ఆ మాది గుడ ఇప్పుడే అయిందండి ఎం ఎం భోజనం
అన్నం పొప్పండి మేము
మేము కూడ అదే అండి పొప్పు అన్నమే
అవునా అండి ఇంకేంటండి విశేషాలు
డి మీరు ఎక్కడి నుంచి అండి
మేము టౌన్ లో ఉంటామండి ఎక్కువ
ఆ టౌనా
అవునండి ఎప్పుడు బండ్ల శబ్దము ఎప్పుడు ఇదే ఉంటదండి మాకి ప్రశాంతత అనేదే ఉండ అ చాలా తక్కువ ఉంటది
అ
ఏదో ఒక శబ్దాలు ఉండే ఉంటాయి మాకి మీరెక్కడండి మీరు
ఒక చిన్న ఊరండి పల్లెటూరు మాది
అవునండి
హ్మ్
పళ్ల్లెటూరే మేల్ కదండి ప్రశాంతంగా ఉంటది
హ్మ్ ప్రశాంతంగా ఉంటదండి ప్రశాంతమైన వాతావరణం హ్మ్ చోరు చుట్ టు అడ అడవులు ఉంటాయి రహదారులన్నీ కొద్దిగా విశ్రాంతి తీసుకుంటు ఉంటాయింటే అంత రద్దీ ఉండదు మాకు వాహనాల రద్దీ తక్కువ ఉంటది
మీకే మేలండి చాలా ప్రశాంతంగా ఉండొచ్చు మా ఎప్పుడు ఏదో ఒక శబ్దం బండల శబ్దము ఇదే ఎక్కువ గలా పంటగలాట ఎక్కువ ఉంటదండి రాత్రి పూట్లో కూడా చనా కష్టంగా ఉంటది మాకు
ఆ మాకి శబ్దాలు ఏం రావండి చిన్న చిన్న పల్లెలు కలిస్తేనే అడి ఒక సిటీ అనేది ఏర్పడుతుంది
అది కూడా నిజమే అండి కానీ మీకి ఏమన్నా వస్తు తులు తెచ్చుకోవాలన్నా ఏం తెచ్చుకోవాలన్నా టౌన్ కే రావాలండి మీరు
ఆ అంటే కొద్ది ఇక నిత్యావసరాల వరకు మా ఊర్లోనే దొరుకుతాయిండి మా పల్లెలోనే ఏమన్న పెద్ద పెద్దవి కావాలన్నప్పుడు టౌన్ కు రావాల్సిందండి మేము కూడా
హ్మ్ మాకేమి దానికేమి లోటు లేదండి ఇక్కడే కాబట్టి ఇప్పుడైనా వెళ్లి తెచ్చుకుంటాము కానీ మాకి ఇవే ప్రశాంతత అనేది తక్కువ ఉంటదండి అంటే ఎక్కువ తిరగడం గాని అలసిపోవడం ఎక్కువ ఉంటదండి మాకు పనులు
ఆ మాకు బానే ఉంటాందండి పర్వాలేదు ఇక్కడ
ఆ మీకు సిగ్నల్ నెట్వర్కులు బాగుంటాయండి పల్లెటూరులో
ఆ పర్లేదండి వస్తాయి బాగానే
ఆ ఈ మధ్యలోలా మేలండి ఇంతకు ముందు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అలా వెళ్తుంటే సిగ్నల్ పల్లెటూరులో చాలా తక్కువ ఉంటుందండి
అంటే కొన్ని కొండ ప్రాంతాలు ఉంటాయి కదాండి కొండ ప్రాంతాలు ఉండే దగ్గర సిగ్నల్స్ కొద్దిగా అడ కొద్దిగా రావటం ఉండదు సరిగా వస్తాయి పూర్తి రాదండి సగం సగం వాస్త ఉంటాయి
అదే అండి మా అమ్మమ్మ వాళ్ళు ఊరంతా కొండ ప్రాంతాల్లో ఉంటుందా ఎక్కువ సిగ్నల్ తగలదండి పిల్లలు ఒచ్చినా చాన ఇబ్బంది పడతారు
ఆ అ ఒక్కదానికే అండి ఇబ్బంది అంతా అక్కడే ఉండమంటె కొండలేరి ఆ కొండల ప్రదేశం గాని అంటె చూడడానికి కనులకి చాన వింత వింత గా అనిపిస్తదండి చాలా ప్రశాంతంగ ఉంటాయండి అట్లాంటివి పక్షుల శబ్ద్ అడవు జంతువులు అట్ల పెంపుడు జంతువులు ఉంటయి కద అ వాటి తోను కాలక్షేప్ జేపం అనేది బాగా అయితుందండి ఇక్కడ
ఆ అది కూడ ఇక్కడ టౌన్ లో, సిటీ లో యా మనిషి ఒక మనిషికి ఒక మనిషి మాట్లాడడం కూడ కష్టమండి మాకు
కష్టమండి ఇక్కడ ఆ ఇక్కడ బాగ మార్ మాట్లాడుతుంటె ఒకరితో ఒకరి సంభాషణలో బాగుంటాయండి ఒక రే ఇహ్ సమస్యల గురించి పంచుకోవడక పంచుకోవడం కాని వారి సమస్యలు మనకి కొద్దిగ చేతన అయినంత వరకు మనం తీర్చడం గాని ఇక్కడ వా బంధాలు బంధుత్వాలు బానే ఉంటాయండి.
ఆ మాకి అవన్నీ చాల తక్కువగా ఉంటాయండి.
ఉమ్ ఏమైన్న కష్టం అచ్చినా కూడా మా మనం ఉన్నం మన సమస్య ఆ మన ఊరు సమస్య అన్నా కూడ మన సమస్యగా భా భావిస్తారండి ఇక్కడ
ఆ ఇక్కడ అట్ల ఏం లేదండి ఎవరికి ఏమి యాక్సిడెంట్ అయినా ఏమైనా అట్లే చూసుకున్ ఉంటె పోతారు ఏమంటె కొంచెం మానం అంటె సొసైటీ మింద అంటే రెస్ స్పెక్ట్ అంటె మర్యాద కూడి కొంచెం ప్రేమ ఆప్యాయత అట్లా ఉండే వాళ్ళు అంటే వాళ్ళు ఏమన్నా వచ్చి సహాయం చేస్తారండి అంత అంతేగాని ఎవరు గాని ఎవరు ఒకరి ఇంట్లో నుంచి ఇంకొక వాళ్ళు పట్టిచుకోరండి ఇక్కడ మా క్డౌన్లలో ఏమంటె తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల
ఉహ్మ్ మీకు పెంపుడు జంతువులు కూడ ఉన్నాయా అండి మీ దగ్గర అంటె మీ ఇంటి చుట్టుపక్కల అల
ఆ ఉంటాయండి వీధి కుక్కలు ఉంటాయి ఇంట్లో కుక్కలు, పిల్లిని పెంచుకునే వాళ్ళు ఉంటారంట అంతకు మించి పక్షులు ఇట్లాంటివన్నీ ఏం పెంచుకోమండి ఇండ్లకాడ చెట్లు ఇవన్నీ ఎక్కడ ఉటాయండి మాకు టౌన్లలో చాలా తక్కువగా ఉంటాయి ఎవరో చాన కొంత కొంతమంది మాత్రమే చెట్ చెట్లను పెంచుతారు ఎక్కువ ఉండదు ఇంకా చిన్న చిన్న చ ఆ
పట్టణాల్లో భవనాలు ఆకాశానికి తాకుతాయంటారు కదా భవనాలు కూడ అంతే అంత పొడవుగా ఉంటాయి కదా అండి
ఆ అవునండి పెద్ద పెద్దగ ఉంటాయి అవి వా చూసేకి బాగుంటాయండి ఎక్కే వాళ్ళకి తెలుస్తది ఆ మెట్లు అ అండి చాల కష్టం ఒక్కొక్కసారి ఇక్కడ లిఫ్ట్ ల అట్లాంటివి ఉంటాయి అవి పని చేయకపోతే మెట్లు ఎక్కడం అంటె చాలా కష్టం అండి వాటి బదు బదులు చిన్న చిన్న ఇండ్లల్లో ఉండడం మేలండి ఇక్కడ అంత చాన ఇబ్బంది అండి ఏది ఒకటి పోయినా ఏదైనా కొంచెం త ఏదైనా జరిగినా మొత్తం బిల్డింగ్ మొత్తం కూలుతది ఏమంటె సిటీలు కదండి స్థలం తక్ తక్కువ ఉంటది కాబట్టి ఒకే స్థలం మీద్నే భవనాలు లేపేసి అట్లనే ఇవి జీవనాన్ని సాగదీస్తా ఉంటారు
ఆ మాకు అట్లేం లేదండి చాలా విశాల మ విశాలంగా ఉంటు ఉంటాయి అండి ఇక్కడ ఇల్లులంతా ప్లేస్ స్థలాలు కూడా పర్లే కొద్దిగా ఎక్కువనే ఉంటాయి పక్కన ఇల్లు పొలానికి ఎల్లోచ్ చేది పొలం పనులు ఇట్లుంటాయి కదండి
అదే అండి పల్లెటూరులో హ్మ్ మీకా ఆప్యాయత ప్రేమ ఆవ్ ఏమన్నా ఒకటి ఏమన్నా జరిగినా చూసుకోవడానికి చుట్టుపక్కల మనుషులు అట్లా వాళ్ళు ఉంటారు మాకి అట్లా ఏమి ఉండదండి మా కునే వాళ్ళు ఉంటే తప్ప మేము ఇంకా ఏం చేసే కాదు ఇక్కడ మా అనుకునే వాళ్ళు ఒకటి ఉంటే వాళ్ళు ఎ ఏదన్నా బాలేకపోతే వచ్చి మాట్లాడిచపోవడం ఉంటది అంతేగాని అక్కడ ఏం జరిగినా మన తన అనేది ఉంటది పల్లెటూరులో ఇక్కడ అం టే ఏముండదండి ఏమంటే ఉద్యోగాల కోసం వచ్చి బతుకుతుంటాము ఇంకా ఏం చేసేకి కాదు హ్మ్
మా పక్క మా ఊరు చాలా అందంగా ఉంటద అండి ఓ ఆ అంటే ఒక ఊరి మా ఊరికి మొదలో ఒక చెరువు ఉం ఉంటది అన్నమాట మళ్ళీ మా ఊరు దాటేసాక ఒక ఎరు ఉంటది అట్లా బాగుంటాయి అంట వేస్ సెరువులు వస్తే అందులో ఈతకి వెళ్ళటం చేపలు పట్టకుపోవడం అట్లా కొంతమంది జీవనోపాధి కోసం కూడా చేపలు పడుతూ ఉంటారండి అమ్మడం కోసం
అదే అండి మీకు చాలా మేలు మేము ఇక్కడ ఏం కావాలన్నా మేము బజార్ కి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే మార్కెట్ కి మీరు అయితే మీకి ఇక్కడ చుట్టుపక్కల అన్ని తోటాలు ఉంటాయి మీరే అక్కడే పండించుకోవచ్చు ఫ్రెష్ ఆ ఏవైనా ఫ్రెష్ వి తినొచ్చు మీరు మాకు అట్లా ఏమి ఉండదండి ఇక్కడ తెచ్చినేవే ఫ్రెష్ అనుకొని తింటాము అలానే వండుకోవాలి ఏం చేస్తాం
అవునండి హ్మ్ హ్మ్ అవునండి మా ఊర్లో దేవాలయాలు కూడా బాగున్నాయండి పెద్ద పెద్ద విశాలం ఉంటాయ్
ఆ అదే అండి నేను కూడా మా అమ్మమ్మ ఊరు వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు చూస్తాను అందరు పో ద్దున ఎంత మంది పనికి వెళ్ళిన సాయంత్రం వచ్చి అందరు ఒక చోట కూర్చొని వాళ్ళ కబుర్లు చెప్పుకుంటా వాళ్ళ టైం ని కాలక్షేపం చేసుకుం ట బాగా అందరి బాగా చూస్తుంటునండి చిన్నప్పుడు ఇప్పుడు అంతా జాబ్స్ వచ్చి సిటీలికి వచ్చాకా ఆ చానా తగ్గిపోయాయండి
ఆ ఉద్యోగం చేసే కోసమే వెళ్తారు అండి అవునండి ఆ రోజులు మళ్ళీ రావండి ఇంక
హ్మ్ అవునండి ఇప్పుడు కాలంలో ఎక్కడండి అవన్నీ చాలా తక్కువ ఇప్పుడు పల్లెటూరులో కూడా మొబైల్స్ వచ్చేసాయి అక్కడ కూడా అలానే ఉంటుందండి కా
హ్మ్
ఈ ఫోన్ లో వల్లేనే అంతా చెడిపోవడం అంతా అండి ఏం చేసే కాదు దాని డి
అవునండి
ఆ ఇంకేంటండి విశేషం చెప్పాలండి మీరే మావి మా టౌన్ వాళ్ళం ఏం చెప్తామండి అంతా ఇం ఇంకా మావి ఏమి ఉండవు ఇంకా ఉన్నప్పుడు వంట చేసుకోవడం తినడం ఇంట్లో వాళ్ళని ఆఫీస్కి పంపియాడం మేము ఆఫీస్కి వెళ్ళడం ఇవే ఉంటాయండి ఇంకా అలాంటివే ఉంటాయి ఎక్కువ
బడి
ఏదో ఒక పని చేసుకుంటా ఉండాలా ఇంకా మేము మిషన్ కుట్టుకుంటా ఉంటాం ఇంట్లో ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళాక ఏం ఉండదు కదండి ఇంకా మా వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళిపోతారు ఏం ఖాళీగా ఉండే ఏం చేసేండదు అదే పల్లెటూర్లో అయితే చుట్టుపక్క క్కల వాళ్ళు వస్తారు మాట్లాడిస్తుంటారు బాగుంటది మా ఇంకా మేము మాకి మేమే ఉండాల ఆ పొద్దు పోదు ఇంకా ఏదో ఒకటి చేసుకోవాలి కదండి చిన్న చిన్న పనులు ప్రతి దానికి మగవాళ్ళ మీద ఆధారపడ్డం మంచిది కాదు
ఉమ్మడి కుటుంబమేనా అండి మీది
ఆ ఉమ్మడి కుటుంబమే అండి మా అత్తా మా మామ మా ఊ ఊర్లో ఉంటారు ఇంకా నేను నా మా హస్బెండ్ ఇట్లా మా హస్బెండ్ అదే మా మొగుడికి ఇక్కడ జాబ్ వచ్చింది టౌన్ లో ఇక్కడికే షిఫ్ట్ అయ్యి ఇక్కడే ఉంటాండి మేము మా పిల్లలు
అవునా అండి అ
అందుకే ఇంక ఇక్కడ ఎవరు మాట్లారు ఏదో ఒక చిన్న చిన్న మిషన్ కుట్టుకోవడం అట్లా పనులు చేస్త వస్తా ఉంటామండి ఇంకా ఇంకా మా హస్బెండ్ మా మొగుడు వెళ్తారు మేము ఇంకా మాకి ఏం పని ఉండదండి ఏం చేస్తాం
ఆ సరే అండి ఓ
సరే అండి ఇంకా